హలో ఆ వినిపిస్తుంది, ఇప్పుడే బయటికొచ్ చను
అవునా, నేను కూడా బయటికెళ్ళేసి వచ్చినా అన్నమాట.
ఏం తెచ్చుకున్నారు
బ్యాంక్ దగ్గరకెళ్ళేసి వచ్చినమండి.
ఆహా ఎందుకండి
కొంచెం చిన్న పని ఉంది బ్యాంక్ లా, అయితే వెళ్ళినము అది రెండు వేల పద్నాలుగులా అకౌంట్ తీసుకున్నాం అనమాట. ఎక్ ఆ బ్యాంక్ ల. అయితే అది కొలాప్స్ అయిపోయిందండి, ఇప్పుడు క్లోజ్ చేసి కున్న క్లోజ్ అయి పోయింద అమ్మా, మీర్ అందులో ఉన్న పైసలన్నీ రావు అని చెప్పిరండి.
అదేంటండి అట్లా, కంప్లైంట్ ఇవ్వకపోయారా.
అంటే మేము ఎప్పటి నుంచో వాడట్లే అంట ఒక ఏడెనిమిది ఏండ్ల నుంచి వాడట్లేఅంట మాక్కూడ తెల్వదు, మాక్ నిన్ నిన్ననే బుక్ ఉక్కు దొరికిందన్నమాట ఇల్లు దులుపుతుంటే చూసి ఇగ మేం ఎల్లి అందులో ఏమైన వెయ్యి రూపాయలైనా పైసల్ ఉంటే రెండు వేలైనా తెచ్చుకుందామనుకోని నేన్ ఎల్లిన అన్నమాట ఇయాలా మా అమ్మగారి అకౌంట్ పనిగా ఉండడం కాదండి ఉన్నది క్లోజ్ అయిపోయింది అల్ల ఉన్న పైసల్ గుడా పోయినట్టే వెయ్యి రూపాలో రెండు వేలో మాకసలు రోజు కూలిగానే రోజు కూలికి పోతేనే గాని మాక్ ఎళ్ళవండి అల్ల రెండు వేలు పోతే ఏమన్న ఉందా అండి మేము
అవునండి చాలా బాధాకరమైన విషయం ఇది
ఆ అదే కదండి కూలీ బతుకండి మాది
ఆ చూస్కోవాల్ కదండి కా అంటే గుర్తు లేదా అండి అది
పుస్తకం ఎక్కడో పడిపోయింది ఉంది గుర్తుంది కానీ ఎక్కడో పడిపోయింది ఇన్ని రోజులకి దొరికిందండి.
అవును అవును ఫోటో తీస్ అ ఎప్పుడు
ఫోటోలు కూడా లేవండి బ్యాంక్ ఎ కౌంట్ నెంబర్ మీద లేకపోతే ఎప్పట్నుంచో అందులో వంద రూపాలో రెండు వందలు అటు ఇటు ఏస్కుంటూ ఉంటుండే అన్నమాట ఇప్పుడు అది గుడా లేదు ఈరోజు దొరి నిన్న దొరకంగనే వెళ్ళినము వేస్ట్ అయిందండి.
వేస్ట్
అవునండి వృదాగా అయిపో అయితే మీకు ఒకట్ తెల్సా అండి ఇయల జరిగిందో అయితే బ్యాంక్ల మాకు ఒక టర్ ఐడి కార్డ్ అడిగిండన్నమాట మా అమ్మగార్ది అయితే నా దగ్గర లేదు నా దగ్గ దగ్గర లేదు మొన్న ఒ ఎలక్షన్స్ చేస్తే ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ నెట్ షాప్కి పోతే ఆయన మమ్మల్ని ఏమనుకుంన్నడ్ తెల్సా అండి రెండు వందలు అడిగిండండి ఎలక్షన్ కార్డు ఇస్తానికి అయితే అయితే మా నాన్న అన్నడు లంచం అండి అ అంటే లంచం అంటే ఓటీపీ చెప్తడు ప్రింట్ తీసిస్తడు కదా అండి కార్డు లెక్క చేసిస్తడు.
అవునండి అవునండి
ఏం కాదు కాకపోతే ఆయన బిల్ అయితే అందులో తెల్సా అండి ఓటీపీ చెప్పాలంటే మా నాన్నగారి నెంబర్ అన్నమాట మా నాన్నగారి నెంబర్కేమో బ్యాలెన్స్ లేవ్ అప్పుడే అయిపోయినయి అంటే ఈ రోజే ఇగ మొత్తం కల్పి బ్యాలెన్స్ ఏస్ కోవాలి రెండు వందలు కట్టాలి ఆగ మాగమండి.
సాయి రోజెం బాలేనట్టు ఉంది కదా
అస్సలే బాలేదండి. ఒ ఒక్కటి దాన్ ఆ బ్యాంక్లనే అండి ఇదంతా కల్ మళ్ళ మా నాన్నగారేమో బొచ్చడు తిట్టిండండి నన్నైతే అసల్ నీకి చదువచ్చా ఏంది అని అని
ఆ ఫోన్ లో రీచార్జ్ అయిపోయింది అని చూసుకోలేదు
ఆ మా నాన్నగారిది బ్యాలెన్స్ అయి పోయింది అప్పుడే ఈ రోజే పోయినమ్ అండి మేము పోకపోక బ్యాంకు కు పోవడం ఈ రోజే వెయినాం బ్యాంకు ల అట్ల అయింది ఇక్కడేమో బ్యాంకోడు ఓటర్ ఐడి అడగంగానే రెండు వందలు అడిగిర్రు ఇజ్జతి పోయింది అండి
అరేరే
అయితే లాస్ట్ కి ఏం చేసినాం తెలుసు తాను ఇగ మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇంటికా ఇంట్ల కార్డు ఉంది ఎలక్షన్ కార్డు మళ్ళీ గుర్తొచ్చి మళ్ళా తెచ్చుకొని మళ్ళా జిరాక్స్ తీపించి ఐదు రూపాయలు ఇచ్చొచ్చినాం అన్నమాట అక్కడ
అదే చాలా పెద్ద పని గదా అండి ఇదంతా అసలు అలసిపోయి ఉంటారు మీరు చాలా
అసలు అది క్లోజ్ అయిందని నాకు ఎప్పుడు తెలిసింది తెలుసా అండి ఓటర్ ఐడి జిరాక్స్ ఇచ్చినంక తెలిసింది క్లోజ్ ఇంగ పనికిరాదమ్మా అని
పని మత్త మొత్తం అత్త చేసిన పని అంతా డబల్
వెస్ట్ అండి వెస్ట్ అయినాయి ఇప్పుడు అసలు ఎన్ని తెలుసా అండి అటు పోయినాయ్ ఇటు పోయినాయ్ ఇంకా నేను ఐదు వందలు రెండు వందలు బెట్టలే దానికి ఇంకా జిరాక్స్ లకు కార్డ్ లకి
ఆహా
మళ్ళా మళ్ళా ఆన మత్ నాన్నగారు బ్యాలెన్స్ వేసుకోవాలి దాంట్లో అది చేయాలి ఓయమ్మ ఆగం ఆగం అండి అసలు నాయ్ అయితే చదువుకున్నవా నువ్వు అసలు అని అన్నాడండి మా నాన్న
అది ఆ కోపంలో అనును అంటారండి మీరేం పట్టించుకోకండి
ఏం పట్టించుకోలే కాబట్టి ఇంకా బతుకున్నా అండి నేను
హ హ అట్లా అలా నవ్వుతూ ఉంటే ఏం కాదు మానేజ్ చేయచ్చు అండి
అవునండి కానీ నాన్నగారు ముందల ఫుల్ పరువు పోయింది అండి అసలు ఇన్నట్టు తిట్టిండు అండి అసలు తెలుసుకోవాలి మీ అమ్మకి ఎట్లా నువ్వు ఆధారం ఉండాలి అది ఇది అని అన్నాడండి
అంటే ఆయన చెప్ప ఆయన కూడా కరెక్టే కదండి మీ నాన్నగారు చెప్పేది కూడా
హ్మ్ అవునండి ఆయన చెప్పేది కూడా కరెక్టేనండి
మరే ఆ అంటే కోపంలో అన్నా గాని ఒక మాట నిజమే అయి ఉంటదండి
నిజమేనండి నిజం కాబట్టే గాని ఇగ కొంచెం ఆ టైం లో కోపం ఎక్కువ ఉంటదండి ఇగ మా నాన్నకి ఒక్కొక్కసారి
ఆ
తిన్నార అండి
తిన్నావా తినలేదు ఆంటీ మార్నింగ్ తిన్లే
ఎందుకండి
నీ ఉసుకు వసుం
ఇలా ఎందుకు ఉపవాసం అండి ఏ దేవుడు
ఊరికే అండి ఊరు
ఏమైనా జాబ్ రా ఉద్యోగం రావాలని మొ కిరండి
అలానే కాదండి ఆయన బరువు తగ్గలని ఉపవాసం చేస్తున్నానండి
ఓహో అద సంగతి అయితే మీరు ఏం చేయాలి అంటే నా రోజు పది గుడ్లు తినండి మంచిగా బక్కగా అవుతారు
గుడ్లు అంటేనే నాకు చెడ్డ చిరాకండి అసలు నోట్లో పెట్ క్కోగానే రివర్సు వా వాంత్ వచ్చేసిద్ది
మరి ఎట్లా అండి బక్క కావాలంటారు
బక్కగా అవ్వాలన్న అవును కూరకాయ ముక్కలు అవి తింటున్నానండి ఇంకా
సొరకాయ ముక్కలు టె బక్కగ అయితారండి
అవునండి బాగా బలిష్టంగా బక్కగా అవుతారు
అవును
కో పల ముక్కలు పన్నీరు పన్నీర్ అవు
కావాలండి నాకు అసలు అవునండి ఈ రోజు మా స్నేహితుడు పుట్టినరోజ అండి అయితే ఒక ఆమె కుల్లుకోవాలని నేను వాళ్ళ గ్రూప్ లో ఒక ఫోటో పెట్టినాండి కానీ ఫోటో పెట్టిన వాళ్ళు అంటే చూడాల్సిన వాళ్ళు తప్ప అందరూ చూసిరండి ఆ ఫోటోని
చూడదండి వాళ్ళు చూడాల్సిన వాళ్ళు చూడరు రండి మామూలుగా అలా అంటే మీరు అమ చూడదండి
ఆమె చూస్తే కుళ్ళుకొని చచ్చిపో ఆమె చూస్తే మాత్రం తడుక సచ్చ పనయితే అ అసలు ఆయన నా స్నేహితుడు అయితే ఆమె ఏమట పడుతందండి నా కోపం మొత్తదండి అసలు
అదే అదే అంత మీ గురించి కూడా తప్పుగా చెప్పిందంట కదండి నా
చాలా తప్పుకు చెప్పిందండి మళ్ళ నా చుట్టుపక్కల వాళ్ళు అందరికి అలా చెప్పిందంట నాకు ఆమెను చూస్తేనే మంట
అవునండి అది అది జాగ్రత్తగా ఉండాలండి వాళ్ళతో కొంచెం ప్రమాదకరం
మీరు జాగ్రత్త అండి మాదేమి ఉందండి మేము ఆల్రెడీ మోసపోయినాము
నన్ను చూస్తే బాయపడతారంండి అందరు నేను ప్రమాదమండి మామూలుగా
మీరు లాగానే నేను ఉండాలండి అసలు ఏం తెలివదండి ఆ పిచ్చి మొకామామే ఏం చెప్తే ఆది నమేష్ న నేను
అవుంది అలా నవ్వకూడదండి ఇ ప్రీ వాళ్ళని కొ
అవునండి స్నేహం వ ఆ ఆమె అవునండి అసలే నమ్మోద్ దుగాని ఇక మరి ఇ ఆ టైమ్ లో ఎందుకోని నమ్మేష్ అండి ఆమెని చ అసలు కోపం వచ్చ చిన్నండి గోరంగా అంటే గో పోరాగా నా గురించిే నా
దండి జరగాల్సింద మంచికే జరిగింది అనుకోండి
ఆ అవునండి నా మంచి కోసమే లేండి అది కూడా కరెక్టే
ఆ మంచిగా తెలిసింది అనుకోండి ఇంకా జరిగేదెదో జరిగిపోయింది ఇంకా మ ే మించిన స్నేహితురాళు ఇంకా చాలా మంది ఉన్నారని అనుకుంటున్నాను నేను హలో
నేనైతే ఎవరిని ఎప్పుడు మర్చిపోలేనండి ఆమెనసలు
అంటే చేసిన గాయం అలాంటిదండి
అవునండి అసలు నా స్నేహితుడిే నాకే బొక్క పెట్టిందండి
హా
వాడికి అన్ని చాడీలు చెప్పింది కాని నమ్మలే అయినా వాడు నమ్మలే కాబట్టి సరిపోయిందండి నమ్మి నా పని అవుట్ అండి నన్ను చంపేస్తుండే వాడు
అవునండి అదే అందుకే మీ స్నేహితుడు అండి మీరు నమ్మలే తను నమ్మలే కాబట్టి మీ స్నేహితుడు అయ్యాడండి
అవునండి నా స్నేహితులు ఎంత మంచి వాళ్ళో చూడండి అ అసలు ఒక ఆమె ఒక రోజ అండి ఒక ఆమె నాకు ఒక ఆమె ఒక రోజు ములక్ ఆ పా ఏమొ కూర చెప్పిందండి
ఎంకురా
పసుపు కొమ్ముల చారో పసుపు కొమ్ముల చూపులుసుో చెప్పిందండి కానీ మా ఇంట్లోళ్ళు ఎట్లా చేయాలి అది ఇది అని అడుగుతుంది మీక ఏమ తెలుసాండి అ కూర
తెలుసా అండి నేను చెప్తాను మా అమ్మ మెయిన్గా చేసదది అది నాకు కూడా అంత తెలీదును నీట్గా చెప్పనండి మీకు సరేనా
మ్ చెప్పండి
గట్లంగా
ఇంకేంట అండి అవునా అండి చెప్పండి మీకు మంచి ని నీళ్లు కొనుక్కుంటారా అండి వాటర్ కొనుకు మంచి నీళ్ళు కొనుక్కుంటారా లేకపోతే మీకు వస్తాయా
మాకు అంటే మేము రెంటుకు తీసు అండి అద్దెకు తీసుకున్నామండి నిళ్ళని ఆ ఫిల్టర్ ఉందండి ఫిల్టర్ ఉంట అంటే ఇంకా నెల నెల అద్దగడితేనే నీళ్ళ వస్తాయి
కా అవునా అయితే మా మా దగ్గర ఎ ఎట్లా అంటే మెయింటెనెన్స్ ఛార్జ్ అని అది తీసుకుంటురు అన్నామాట నీళ్ళ బిల్లు ఎండాకాలం కదండి ఇప్పుడు ఫుల్ ఉంటదంట
ఆ అవునండి ఎ
అయితే ఇంగ ఇప్పు రీలకు కరువు వచ్చిందండి మా దగ్గర నీళ్ళ తక్కువ ఉంటాయిగా
అవునండి అవునండి మీ ఎల్ పి జి బాగానే ఉందా అండి
ఆ మంచిగానే ఉందండి ఎల్ పి జి ఇక్కడదండి ఆ వచ్చింది వచ్చిందండి
వచ్చిందా అండి సంతోషం అండి మాకు రా ఆ సరే అండి బాయ్ అండి జాగ్రత్త బాయ్